మేడం ఎలా ఉన్నారు
హాయ్ మేడం బాగున్నాం మీరు ఎలా ఉన్నారు
బాగున్నానండి మీరు మొన్న ఎటో బయటికి కెళ్లారంటే ఎటు వెళ్లారు
ఆ అవున అండి మొన్న ఉగాది కదా బయటికి వెళ్ళాం
అంటే ఎక్కడి వెళ్ళారు అని
టెంపుల్ కి వెళ్లామండి ఏ టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాం
ఓకే మేము వెళ్ళాము యాక్చువలీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ చాలా ఉగాది ఫస్టు కదా అని చెప్పేసి చాలా మంది వచ్చారు అసలు చాలా రష్ గా ఉందం ట్వెల్వ్ కి క్లోజ్ చేస్తామన్నారు వాళ్ళు కానీ అప్పటికి ఇంకా వస్తూనే న్నారు అస్సలు ఆగట్లేదు
నేను కూడా క్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాను అక్కడ చాలా ఎంజాయ్ చేశాము
ఓకే
మీరు ఎలా చేసారు
అవును సేమ్ అక్కడ టికెట్ తీస్ కున్నాము అర్చన చేయడం కోసం అని చెప్పేసి, వాళ్ళు అర్చన చేశారు, కొంచెం అన్నదానం కూడా చేసారు, సో అలా కొంచెం భోజనం చేసి వచ్చాము చాలా బా అనిపించింది
నా కూడా చాలా బాగా అనిపిస్తుంది
అవునవును
అవును మీరు ఏమన్నా ట్రావెల్ చేసినారా ఇప్పటి వర మీ లైఫ్ లో
ఆ ట్రావెల్ నేను చేశాను యాక్చువలీ మొన్న మొన్న మేము భద్రాచలంకి వెళ్ళేసి వచ్చుండి యాక్చువల్లీ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగు తున్నాయి కదా ఉగాది నుంచి ఆ జరుగు తున్నాయి సో దర్శనం కోసం అని వెళ్లేసి వచ్చాము, చాలా బాగా జరిగింది, సేమ్ అక్కడ కూడా ఉత్సవాలకి వస్తున్నారు, ఇంకా ఎల్లండి శీరంలో ఉంది కాబట్టి చాలా డెకరేషన్స్ చేస్తున్నారు త్త
ఆ నేను కూడా వెళ్ళానండి భద్రాచలం, కాని ఇప్పుడు కాదు చాలా పాస్ట్ లో వెళ్ళాను. మాక్సు త్రి మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది
ఫోర్ మంత్స్ అవుతుంది ఓ మీ పిల్లలు ఎగ్జామ్స్ ఎలా రాశారంట అండి
ఏం ఎగ్జామ్స్ అండి
అంటే ఇప్పుడు టెన్త్ జరుగుతున్నా్ కదా ఎలా రాస్తారు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరొ ఒకరు ఉంటూ ఉంటూ ఉంటారు కదా అంటే ఇక్కడ మా ఇంటి ముందు పిల్లలని అడిగాను కొంతమంది భా రాసాను అని చెప్తున్నారు ఇంకొంతమందేమో తప్పు ఒచ్చింది అని చెప్తున్నారు రు
అవును బా బ్రదర్ ఒకరు ఉన్నారండీ అంటె కొంచెం యావరేజ్ వచ్చిందంట పేపర్ మరి అంత టఫ్ కాకుండ్ మరి అంత ఈజీగా కాకుండా వచ్చ్ ఎండంట
ఇప్పుడు అందరూ బయ్ హ్యాట్ చేసి చదువుతున్నారు అస్సలు కాన్సెప్ట్ అసలు అది ఎక్కించుకోవట్లేదు అర్ధం చేసుకోవట్లేదు కాన్సెప్ట్ ని కాన్సెప్ట్ ని అసలు అర్ధం చేసుకోకుండా ఉన్నదున్నట్టుగా చదివి రాసిస్తున్నారు తర్వాత ఇదే కంటిన్యూేషన్ లో ఇప్పుడు టెన్త్ అయిపోయింది తర్వాత ఇంటర్ కూడా అలాగే చేస్తారు తర్వాతవాళ్ళ బ్యాచలర్స్ కూడా అలాగే చేస్తారు సో ఇలానే ఉంటె రెప్ జాబ్ దగ్గర ప్రాబ్లమ్ అవుతుది కదా
అవునండి కాలం పిల్లలు అన్నిక అడిక్ట్ అయ్యారు కదా ఫోన్స్ కి ల్యాప్టాప్స్ కి ఆ ట్రావెలింగ్ కి అన్నిట్కి అడిక్ట్ అయిపోయారు ఇక మనం ఏద చేయలేము వాళ్ళు స్టడీస్ డా అసల్ కాన్సన్ంట్రేట్ ఏదో అల చదవాలని చదువుతున్నారు అంతే
అవునవును ఇది కూడా నిజమే మాక్సిమం ఫోన్స్ పట్టుకుంటున్నారు లేదంటే ఏదో ఒకసంగ ఎలక్ట్రిక్ గ్యా బెట్ పట్టుకొని టైం పాస్ చేసిన త వచ్చి చదువుకోవడం చాలా తక్కువగా ఇప్పుడు మొన్న మొన్న
వీడియో గేమ్స్ కూడా ఎక్కువ అయిపోయాయి
ఉమ్ వీడియో గేమ్స్ అని రేసింగ్ అని ఎస్పెషలీ పబ్జి ఏ ఉన్నటి వరకి చాలా అసలు చాలా మంది పిల్లలు దాని వల్ల సూసైడ్ చేసుకున్నారు మనీ పోగొట్టుకోవడం లేదంటే ఆ గేమ్ లో లాస్ అయినం అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ కి తెలియకుండా అలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకొని ఆ
ఉమ్
ఆ చాలా ఇదయిపోయింది.
పేరంట్స్ దగ్గర కూడ కొంచెం మిస్టేక్ ఉందండి పేరెంట్స్ కూడా అన్ని యాడ్ చేసారు మీరూ కొనియడం వాల్లిష్ట్ ఇష్టమొచ్చిన వాళ్ళని వదిలేయడం ఇలానే అవు
అవును ఎంత పిల్లలైనా కూడ అంత గారాబంగా పెంచుకూడదు చూస్ చూస్తు ఉండాలి ఏం చేస్తున్నారు అనీ
ఏం చేస్తున్నారని వాళ్ళని ఎప్ ఇక్కడ మానిటర్ చేసి
అవును ఎగ్జాక్ట్ ఇట్లో అలా మానిటర్ చేస్తున్నప్పుడే అర్థం అవుతది వాళ్లేం చేస్తున్నారు చదువుతున్నారా
పేరెంట్స్ కూడా వర్క్ వెళ్తున్నారు ఇగ వర్క్ బిజి మీద వాళ్ళు కూడా ఏం తెలుసుకోలేరు.
అటు వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇట్ టూ వీళ్ళనీ ఇలా మానిటర్ చేయకపోతే ఉన్నట్ టైమ్ ని కొంచెం పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయడానికి ఆలోచించాలి పేరెంట్స్ కూడా సో దట్ పిల్లలు కూడా మా పేరెంట్స్ మాతో టైం స్పెండ్ చేయట్లేదు. ఉ అన్న ఫీల్ వాళ్ళకి రావద్దు. సేమ్ టైమ్ మావో పక్కన పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అప్పుడు వాళ్ళ అంటే దృష్టి అనేది పేరెంట్స్ మీద ఫ్యామిలీ మెంబెర్స్ మీద లేదంటే ఏదో ఆటనో పాటనో సంథింగ్ ఆ సిచ్యువేషన్ మీద వస్తుంది సో దట్ వాళ్ళు కొంచెం ఆ గ్యాడ్జెట్స్ కి లైక్ మీరు అన్నట్టుగా ఫోన్ ల్యాప్టాప్ ఇంక ఏమైన వీడియో గేమ్స్ లాంటివి. కొంచెం దూరంగా ఉంటారు.
ఇంకా జనరేషన్ ఇంకా ఫైవ్ జి లో స్టార్ట్ అయింది ఇంకో సిక్స్ జి లో కూడా వెళ్తదంట. ఇంక మనం ఇంకేం చెయ్యలేం. అ
ఇంకా ఇలానే ఉంటే చాలా కష్ కష్టం అసలు
ఆ చాలా అంటే చాలా కష్టం.
అదే ఎగ్జామ్స్ స్ ఎలా రాసారు అని అడుగుదామని చేసా
ఆవున్ నామ్ మా బ్రదరే ఉన్నా డన్ డి బాంటే యావరేజ్ వచ్చిందని చెప్పారు అంతే ఒక రోజు కాల్ చేశాను ఏ ఎలా రా స్తున్నావ్ ఏం చూస్తున్నావ్ అని కాల్ చేస్తే అంటే బాగా ఈజీ రాలేదు అక్క కొంచెం టఫ్గా రాలే యావరేజ్ గా రాసిన అని చెప్పిండు సో ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వన్ మంత్ ఉంది ఇప్పుడు ఎగ్జామ్స్
అవునవును సో టెన్త్ తర్వాత ఇప్పుడు ఏం తీస్ కోలని అనుకుంటున్నారు మరి మీ పిల్లలు
ఆ డిప్లొమా అయిన, ఇంటర్ అయిన, మ్యాథ్స్ అయిన్, కొంచెం ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు డిప్లొమా మీద
ఓకే మనకి డిప్లొమాలో ఏ కోర్సెస్ ఉంటాయంండి లైక్ మన ఏం చేస్తాం దాంట్లో
ఆ అందులో చాలా బ్రాంచ్ చెస్ ఉంటాయి అన్నట్టు ట్రిపులీ ఉంటది. ఎలక్ట్రానిక్స్ ఉంటది, ఎలక్ట్రానిక్స్ అంటే ఈసి అన్నట్టు, ఇంకా కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి, ఏఎంఎల్ అన్ని ఉంటాయి, డిప్లొమాలో సపరేట్ గా ఏఐఎంఎల్. ఇట్లా సిఎస్సి, అవన్నీ ఉండవు అన్నట్టు డిప్లొమాలో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అనే ఉంటాది. అందులో ఇంకా సివిల్, మెకానికల్, కోర్సెస్ ఉంటాయి. ఇక బాయ్స్ కాబట్టి మెకా మెకానిక్ కల్ ఇంజనీర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉందా తనది సో అదే తీసుకుంటా అని అంటున్నాడు, ఇంకా టైమ్ ఉంది కదా. ఎగ్జామ్ కి కూడా అప్లై చేశారు పాలి సెట్ అని ఎగ్జామ్ ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటది అందులో క్వాలిఫై అవ్వాలి
ఓకే సో మనకి
ఉంటయి ఎక్
ఇంటర్ కి డిప్లొమాకి కొంచెం డిఫరెన్స్ ఉంటది అంటారు లైక్ ఇది టూ ఇయర్స్ అది త్రీ ఇయర్స్ ఉంటది అది సేమ్ టైమ్ ఇంటర్ లో మనం ఎలాగైతే ఈ బుక్స్ పట్కొని అంటే మాక్సిమం మనం చదువుతాం ఇంటర్ లో. బట్ కమింగ్ టు డిప్లొమా వాళ్ళు కొంచెం ప్రాక్టికల్ గా నేర్చు కుంటారు.
ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉంటది సో డిఫరెన్ సెంటీ దంటే ఇంటర్ వాళ్ళకు మథమెటిక్స్ కొంచెం పర్ఫెక్ట్ ఉంటంది అన్నట్టు డి ప్ ప్లోమా వాళ్ళకి అట్లా అలా ఉన్ లేదు నార్మల్గా అంటే చెయొచ్చా అన్ టే మ్యాథ్ వచ్చు అన్నట్టుంది ప్రాక్టికల్ నాలెడ్జ్, అనేది కొంచెం ఎక్కువ ఉంటది. ఇంటర్ వాళ్ళ కంటే, ఓన్లీ ఇంటర్ వాళ్ ఓన్లీ బుక్స్ లో చూసి చదవడం, జస్ట్ ల్యాబ్స్ ఏనా నార్మల్గా చేసుకుంటారు వాళ్ అంతే ఇక్కడ ఏముండంటే ప్రాక్టికల్ అసలు ఏంటిది అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్ వాల్ు చెప్తారు అన్నట్టు అన్
ఓకే ఓ ఏమిటండి.
ఆ
సో ఇక్కడైతే వర్షం పడుతుంది. మరి అక్కడ పడుతుందా అండి.
లేదండి ఇక్కడ ఫుల్ ఉడుక పోస్తుంది. ఘోరంగా హాట్ హాట్గా ఉంది. మా రూమ్ లో
ఓకే మేబి మొత్తం వెదర్ ఎఫెక్ట్ ఇటి వల్ల వర్షాలు పడుతున్నట్టున్నాయి. చాలా విపరీతంగా పడుతుంది వర్షం పడుతుంది, ఆగిపోతుంది, పడుతుంది, ఆగిపోతుంది
అవును క్లైమేట్ చేంజ్ బాగలే
దానికి కూడా మనమే రీజన్ అనుకోండి. నిజం చెప్పాలంటే పొల్యూషన్ వల్ల దీని వల్ల
పోలైజెషన్ వల్ల
హ్మ్ అవును ఇప్పుడు వెహికల్స్ కూడా పెరిగిపోతు తున్నాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీలో కనీసం ఒక బైక్ అన్నా ఏదొ ఒక కార్ అన్నా ఉండనే ఉంటుంది. సో దట్ వాళ్ళు వాళ్ళ ఓన్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు. తప్పిచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేయడం చాలా తక్కువా
గవర్నమెంట్ అయితే ట్రై చేస్తుంది. కదండి ఎలక్ట్రికల్ వెహికల్ పై చెయ్యండి. గాని ఆఫర్స్ ఇస్తుంది కాని జనాలు మాట వింటారా వినరు. వాళ్ళు వింటే బాగుంటది లేదు కదా కానీ మాక్సిమం అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు. అక్కడక్కడ చాలా సిటీ లో అయితే కన్ఫామ్ గా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం ఇక్కడ మంచిగా పవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఉంటది. ఆల్ ఓవర్ తెలంగాణ ఉంది కానీ ఇక్కడ కొంచెం మంచిగా ఉంటది కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైమ్ కరెంట్ పవర్ ఉంటది.
కంపేర్ టు ఔటర్ కంట్రీస్ మొత్తం బ ఆర్ యూజింగ్ అంటే యూజ్ చేస్తున్నారు. మాక్సిమం ఇటు సైడ్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఎందుకు తెలుసా మనకి ఆల్రెడీ ఓజోన్ లేయార్ దగ్గర ఆల్రెడీ చిన్న హోల్ పడిందంటా మొన్న న్యూస్ మనం చాలా చదిదాం కూడా ఆ విషయం గురించి నువ్వు దాన్ని కవర్ అప్ చేయడానికి ఈ వెహికల్స్ తీసుకొస్తున్నారు. సో ఆల్మోస్ట్ నార్త్ హెమస్పియర్ అంటే మన నార్దన్ కంట్రీస్ అన్ని కూడా చాలా వరకు దీని మీద ఫోకస్ పెడుతున్నాయి. సో మాక్సిమం ఇవి వెహికల్స్ యే యూజ్ చేస్తున్నారు. మిగతా కంట్రీస్ ఐతే లైక్ మోస్ట్ డవలప్డ్ కంట్రీస్ లైక్ యు. ఎస్, యూ. కే, జర్మనీ యూరోపిియన్, కంట్రీస్
ఆ అవునవును మక్సి, జపాన్ కూడా అందు అందులో ఉంది.
ఇక్కడ హైదరాబాద్ లో యూజ్ చేస్ స్తున్నారు లైక్ ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఎ బస్సెస్ యూజ్ చేస్తున్నారు మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ట్ లో
స్మ్ యూజ్ చెట్లే ఫ్యూ యూస్ చేస్తున్నారు, ఫ్యూ యూస్ చేస్ తున్నారే
ఓకే అవునండి మీర్ నిజమే అది కూడా నిజమే
ఆహ్ ఇంకే చేస్తాం